హలో హలో హలో
హలో
ఆ బాగుండరాండి
ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారండి
ఏం చేస్తలే టీవి చూస్తున్నాం
అవునా ఎగ్జామ్స్ వచ్చాయండి
ఆ వచ్చినయి ఈ రోజే ఫస్ట్ డే ఎగ్జామ్
అవునా ఎగ్జామ్స్ ఏది టఫ్ ఉండదండి ఎగ్జామ్స్
మ్యాథ్స్ టఫ్
మ్యాథ్స్ టఫ్ హా అంటే ఆ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయరా మీరు
చేస్తాం గానీ ఎందుకో
మ్యాథ్స్ అంటే ఇబ్బంది అనిపిస్తదా
ఆహ్
మల్టిప్లికేషన్స్ డివిజన్స్ వస్తే ఈజీగానే ఉంటదట కదా అండి
ఆ అవునవ్
మరి మల్టిప్లేషన్ ప్రాక్టీస్ చేయపోయారా
వచ్చు అవన్నీ వచ్చు కానీ వట్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి అవి హార్డ్
అవునా అంటే నెట్ ఎప్పుడైనా ఇట్లా హార్డివి వచ్చినప్పుడు నెట్లో చూసుకోవాలి నెట్ల చూసుకుంటే దానికి ఈజీ ట్రిక్స్ ఉంటాయి కదా మనకి ఈజీగా తెలిసి ఉంటాయి కాబట్టి అప్పుడు మనం దాని సిలబస్ కంప్లీట్ చేయొచ్చు
ఆ
ఇంకా మ్యాథ్స్ ఇంకా ఇంకే సబ్జెక్ట్ అంటే ఇష్టం అండి మీకు
తెలుగు ఇష్టం
ఎమ్ తెలుగు అంటే పద్యాలు బాగా నేర్చుకుంటార అయితే మీరు
ఆ
పరిచయాలు సందర్భాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారా మీరు
ఆ రా చేస్తాం
అవునా ఇంకా ఏం చేస్తారు
ఏం జయం
రైటింగ్ వర్క్ ఎక్కువ చేస్తారా లేకుంటే రీడింగ్ ఎక్కువ చేస్తారా
రేటింగ్
రైటింగ్ గా మార్నింగ్ లేసి రైటింగ్ చేయడం అట్లా మీకు పొద్దిగాలా లేస్తే గుర్తుంటది
ఆ
ఇ మార్నింగ్ లేవంగానే ఫస్ట్ బ్రెష్ అయినక తర ముందే చదువుతారా
వచ్చిన తర్వాతనే చదువుతాం బ్రష్ చేయ ముందుకు
అ హమ్ ఇక బ్రేక్ టైమ్ చదువుకొని మధ్యలో బ్రేక్ కూడా తీసుకుంటారా
ఆ
బ్రేక్ కూడా తీసుకుంటారు ఆ లేదు ఇంకా వంట చేయాలి వెళ్ళి వంట చేసి లంచ్ చేస్తా
అవునా
ఇంకా మీరు మీది కర్రీ అండి ఇవాళ అవునా ఉప్పుప్పు ఉండిందా మీ మమ్మీ అందులో అంటే మీరు మీ మమ్మీ ఇట్లా ఏమన్నా వేసారా పప్పులో
మామిడికాయ వేసారూ
బాగుందా అండి తింటారా మీకు ఇష్టమేనా
ఆ ఇష్టమే మీదేం కర్రీ
మాదిగుడ పప్పు ప్పేయండి కాకపోతే ఇలా అందులో గంగవాయలి కూర వేసాను హా అంతే మీది మాది సేమ్ కర్రీ ఇవాళ కాకపోతే అందులో వేరీ ఏసాం. హ్ ఎండా బాగా కొడుత్ తున్నాయి. కదండి స్కూల్ళకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితంది. గావచ్చు కదండి.
ఇప్పుడు సమ్మర్ గాదా ఎటైనా ప్లాన్ జేసారా
లేదు. శ్రీరామనవమి ఉంది. గాదా భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నా ఎవరన్న వస్తారా అని కూడా అడుగుతున్నా లేగాని ఇగా ఎవరికైనా వీలుంటేనే వస్తారు కదా అండి.
అవునా
హ్
షాపింగ్ జెస్తారా.
ఆ చేస్తామండి షాప్ పింగ్ రిస్ అంటే కొత్త షాప్ బడి ఉండే అది షాప్ కి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ నేను వెళ్ళాను. ఆ బాగున్నాయి బట్టలు అందులో ఆఫర్ మంచిగా పెట్టారు. బట్టల క్లాతులు బాగున్నాయి. మంచిగా అనిపిచ్చినాయి. క్లాతులు గిట్ల ఉ ఉ
ఈవనింగ్ ఎట్ అయినా వెళ్తారా ఆ వెళ్తాం
ఆ ఆ ఈవ్నింగ్ అంటూ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది. గానీ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇగా కానీ ఇగా ఇగా పిల్లలు ఒక్క కాడా ఆగారు. చూడాలి అంటే ఎప్పుడైనా సండే అయితే ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం.
అవునా
సండే అయితేనే బెటర్ అండి. ఉత్తప్పుడు వీళ్ళని తీసుకొని పోయినాము అనుకో అబ్బా బాగా అల్లరి చేస్తారు.
అవునా
అట్లే కూడా ఇబ్బంది. వీళ్ళతోనీ పిల్లలతోనే మన మాట ఏడింటారండి. విళ్ళు ఆసల్ వినరు ఆ చేయిస్తారు పిల్లలు ట్యూషన్కి ఏళ్తారు. ఫినిష్ జేస్ కుంటూ ఇంటికడ మనం చెపితే వింటారా అసలే వినరు విళ్లు ఊ
మొన్నా ఉగాది అయిపోయింది. గాదా ఏం స్పెషల్ చేశారు.
మేమైతే బచ్చాలు చేసాము. కొంచెంముండే గోధుమపిండి హ్మ్మ్ శనగపప్పు బెల్లం ఏసి బాచ్చలు చేసాం బాగుందండి అసలు మళ్ళా స్వీట్స్ కూడా చేసాం సేమియా వేసి కున్నాం సేమ్య మళ్ళా తీయ అన్నం గ్యారెలు ఇలా అట్లా చేసుకున్నాం బాగుందండి హ్మ్మ్ బాగాసుకున్నాం
అవునా ఇప్పుడు శ్రీరామ నవమి అస్ ఆ చేసుకుంటాం
హ్మ్మ్
ఇప్పుడు శ్రీరామనవమి వస్తాంది కదా గుడికి వెళ్తారా
ఆ వెళ్తామండి వెళ్ళడం అంటే ఇష్టం అదే చెప్తునే భద్రాచలం వెళ్ళదాం అనుకుంటున్నాం కానీ ఎవరు వచ్చేటట్టు లేరు వస్తానంటా లేరు వస్తే బాగుంటదని అనుకుంటున్నాం కాని ఎవరికి నచ్చట్లేదు.
అవునా అన్ని ఫెస్టివల్స్ కి ఎళ్తారా
అసలు ఏం లేదండి ఒక్కొక్కసారి శివరాత్రి అయితే బాగుండదండి మా ఫ్రెండ్స్ అందరు జాగారం ఉంటారు ఇగ వాళ్ళ తో జాగారం
ఆ ఆ
అయ్యా ఉతప్పుడు కొంచెం కష్టమే లే కానీ ఇగ వాళ్ళతో బాగుంటుందండి జాగారం ఉంటురు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మంచిగా అనిపిస్తది హ్మ్మ్. అప్పుడే ఉంటాం ఇగ ఉత్తప్పుడంటే ఇగ కష్టమే హ్మ్మ్ మీరు వెళ్తారా అండి గుళ్ళగిట్లా
ఆ వెళ్తమ్
హ్మ్మ్ అంటే మీ దగ్గరేనా అండి గుళ్ళు గిట్ల
ఆ దగ్గర్నే
హ్మ్మ్ వాళ్ మంచిగాగుంటాయ గుళ్ళు అక్కడ మరి
ఆ బాగుంటయి
హ్మ్మ్ హ్మ్మ్
అ
ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఏమన్నా టిఫిన్స్ స్నాక్స్ పొద్దుగాల ఇదే పని జరి పోతా ఉంటదండి మీకు హ్మ్ ఉ అంతే అండి. ఇగా టైమ్ వండాలి చేయాలి అన్నా టెన్షన్ సరిపోతుంది కదండి. పొద్దుగాల స్కూల్ కి ఇక్కడ లేట్ అయితాది. పిల్లలకి అని వ్యాను ఇవంతా వర్కు టెన్షన్స్ అవి వేరే ఉంటాయండి. స్ట్రెస్ అదా అంత
ఆ ఆహా పిల్లలకి ఇష్టమైన కర్రీసే చేస్తారా
అట్లా ఏం లేదండి. వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకి పేర్ తోటకూర అంటే ఇష్టం ఉండదు. అవి చేయ్యాలి తప్పదు. ఎందుకంటే మరి వాళ్ళు అవి తినాలి కదండి. తోటకూర గిట్లా తింటేనే మంచిదే కదండి. చెప్పండి.
ఏరు
అందుకే చేస్తాను. తోట కూర గిట్లా చేసి ఒక్కోసారి వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ వండుతా
కాదు
మరి వాళ్ళు వస్తున్నారు నచ్చిన కర్రీస్ వండాలంటే వాళ్ళకి ఎప్పుడూ చికెను, మటను ఎగ్, ఫ్రైడ్ రైస్ ఇవే ఇష్టం ఉంటుంది. వాళ్ళకు తెలుసా అండి మనం చెప్పిన మాట ఏడా ఇంటరండీ వాళ్ళు
పోనా
అప్పులప్పుడు మనకిృష్ట మైనవీ కు దా చేస్తూ ఉండాలండి అట్లా వాళ్ళు కొంచెం అలవాటు పడుతాంటారు మనకి ఇష్టమైన పుడిస్కి ఇక పొద్దిగాలా టిఫిన్స్స్త చెస్ కావట్టి కొంచెం తింట కావట్టి లంచ్ త్ నైట్ కొంచెం తకువనే తింటం విల్అంత త్త
అవునా
హ్మ్ కర్రీస్ ఎక్కువ తినరు
సండే వచ్చినప్పుడు చికెన్ మటన్ వాళ్ళకి ఇష్టమైనవే చేస్తారా
ఇక సండే కంపెన్సరీ చికెన్ వండి ఆ రోజు చికెన్ లెగ్ పోతే ఎగ్ బిర్యానీ ఎట్లా జె వస్తది ఇగ అంత ఎవరు పెట్టుకుంటారని చికెన్ తీసుకొస్తా చికెనే తింటాం చికెన్ చికెన్ కంపల్సరీ అండి
అవునా మంచిగా చదువుతారా పిల్లలు
ఆ మంచినే చదువుతారు పిల్లలు మంచిగానే అవుతారు బానే ఉంటరు
అవునా అ
మీ సైడ్ పిల్లలు మంచి జౌతర అండి స్ పిల్లలు స్ మంచిగా వస్తాదా
ర్యాంకులు కూడా వస్తారు
అవునా
ఆ
ఉ పర్లేదండి
అ ఏ
ఉహు
అలా విల్లైతే
సిబిఎస్ సిలబస్ ఉంటుందండి మీకు అడ స్కూల్లో ఎట్లా ఉంటాంది
మాకు సిబిఎస్స కార్దు స్టేట్
స్ట్రేట్ సిలబస్ ఉంటుంది ఏది ఈజీగా ఉంటుందండి మరి ఏది చదువుతా మంచిగా ఉంటుంది అంటారు
మేము స్టేట్ అలబెట్ అయినాం కాబట్టి మాకు స్టేట్ ఈజీ
అవునా
ఆ
ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా గ్రౌండ్ గిలా వెళ్ళాలి అన్నది ఏమన్నా ఉంటందా అండి
ఆ
గ్రౌండ్ కిట్లా వెళ్తారా
ఆ వెల్కమ్
ఆహా
సండే సండే డైలీ ఈవినింగ్ వెళ్తాం కనీ ఫట అవా అ అ ఫోన కరాబ్ అయిందట